ఆ నువ్ ఉగాది పండగకి ఇంటికిళ్ళవా
ఆ వెళిన నేను ఇంటికి నువ్వు వెళ్ళలేదా
ఆ నేను వెళ్లేదండి మేము అంటే దూరం మాది మా ఊరు దూరము అందుకని నేను వెళ్ళలేదు
మరి పండక్కి ఏం చేసినవు అన్నీ మిస్
ఆ మిస్ కావడ డం అంటే ఇంగ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే గుడికి వెళ్ళాను
మ్మ్ అయినా ఇంటికి పోతే అవన్నీ వే అవి ఓలిగలు ఆ ఉగాది పచ్చడి అవన్నీ మిస్ అయిపోయింటావు కదా
ఆ మిస్ అవడ అన్ టె ఇంకా మిస్ అయినట్టే ఇంకా అవి మీరు బాగా సే సెలబ్రేట్ చేసు కున్నారా
ఆ బాగా సెలబ్రేట్ చేసు పొద్దున్నే అంతా ఆ అవి ఓలిగలు అన్నీ చేసేసి గుడి కెల్నాము ఆ మళ్ళీ ఉగాది పచ్చడి అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చనిపోయిండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళక్ కందరికి మ్మ్ వాళ్ళ దగ్గర పోయి ఆడ అంత వాళ్ళుకు పూజ చేసేసి
ఆ ఓకే ఓకే
అట్లంతా చేసుకున్నాం అనమాట మళ్ళీ వు అవ్ అంతా అయి పచ్చినంక ఓ మంచి ఉయ్యాల వేసుకని ఊగిన కూడా
మ్మ్ నేను నాకు కూడా ఉయ్యాల ఊగడం అంటే చానా ఇష్టం లే అందుక కానీ ఇక్కడ వేసుకోవడానికి లేదు అద్ దాన్ని ఒక్కట్ మిస్ అయినా నేను
ఆ ఇంకా పండగ అయిపోయింది ఇంకా ఈ రోజు మొత్తం అంతా చికెన్
ఆహా ఆ అవునులేండి మేము నే మేము చికె
హలో
అవున్మాట
హలో
హలో హలో
హలో
ఆ వినపలేదా
ఆ వినిపిస్తాంది
మ్మ్ చెప్పండి ఇంకా ఎలా అలా ఏమేమి చేసినారు పండక్కి మీరు
ఇంకేం చేసాం అ అం అంత వరకే అంతే పిండి వంటలు చేస్తారు మా మా కల్లా అయితే
ఆ
ఉమ్మ్
ఇంకా ఏమేమి పండుగలు జరుపుకుంటారు అలా ఇంటికి వెళ్ళి అంటే మీ ఇంటికి దగ్గరేనా.
ఊమ్మ్ మేం దగ్గరే ఉంటాం కాబట్టి ఇంకా ప్రతిసారి అన్ని పండుగలు కూడా ఇంటికే వచ్చేస్తాం నెక్స్ట్ శ్రీరామ నవమి కూడా వస్తా స్తాము ఇక్కడంతా దే బ ఎద్దుల బండ్లన్ని కట్ ట్టి ఏదో ఒక రేస్ లాగా పెట్టి
పోట్ పోటీ పెడతారులేండి మా ఊర్లో కూడా పెడతారు అట్ట పోటీ గెలిచిన వోళ్ళకి ఇంత అమౌంట్ అని అట్లా డబ్బులు అని ఆ ఇస్తారనమాట
ఉమ్మ్
మా ఊర్లో కూడా అలా జరుపుతారు బాగా మంచిగా.
అదే అట్లాంటివన్నీ మిస్ కాకూడదు కాబట్టి పండగలకంత వచ్చేసేయాల ఊర్కి
ఆ ఇం దూరం కదండీ ఆ ఎలా ఎలా వచ్చేది ఇంటికి మా ఊరు చానా దూరము చ మా హాస్టల్ నుంచి అలా అందుకని నేను వెళ్ళాలి. వెళ్ళలేదు
మరి పండక్కి రిలీజ్ అయిండే కొత్త మూవీస్ చూసినార
మూవీసా నాక్ ఈ మూవీస్ ఏవి అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు. చూడ్డం చుట్నా చూసేది నేను ఎక్కువ ఇట్లా ఏమి ఇన్స్టాగ్రామ్ రీల్స్ సోషల్ మీడియాలో
ఉమ్ వుహుమ్ ఏం చూస్ స్తారు దాంట్లో
ఆ రీల్స్ చూస్తాం మళ్ళా కొత్తగా ఆ ఇ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా దాన్నీలని ఫాలో గావడం దానిలలో ఉండె న్యూస్ న్యూస్ చూడడం ద
ఉమ్మ్ ఎజుకేషన్ పరంగానా
ఉమ్మ్ అలా
ఇంకా. ఉహ్మ్. ఏం మీరు ఇంకా ఏమేమి జేస్తారు? అంటే పండకదా. !
కైతే ఇంగంతే ఆ దాంట్లో కాకుండా ఇంగా ఏం చెయిరు.
ఆ అది గాకుండా మీరు ఇంకా ఏమేమి పండగలు బా మంచి జరుపుకుంటారు.?
ఆ దీపావళి.
ఊఉ.
ఆ దీపావళి బా జరుపుకుంటా మన్న్మాట మేము అవి అన్నీ.
ఏమేమ్ చేస్తారు మీరు.?
ఆ అరిసెలు, కాజ్జాలంటారు కదా. ! ఆ అవి అవి జేస్. కుంటాము. ఇంగదా. ప్పుడు మాకీ. ఆ నోములు అట్లా అని ఉంటాయి అవి కూడా.
ఉమ్ ఆచారాలన్ని. అవున్లేండి ఆ చుసా నే నేనుగూడా జూసా అండి.
ఆ అవన్నీ. చేసుకుంటారు పూజ.
ఊమ్. ఇంకా మీర్ చూలేదా సినిమాలో. !? ఈ పండక్కీ రిలీజ్ అయిన్వె. టీ.
ఈ పండక దురంధర్ టూ చూడల్లా కానీ ఇంకా చూడ్లేదు కా అది లెంత్ ఎక్. క్కువుందంటన్నారు కదా మూవీ. !
ఊమ్. మీరు థియేటర్ వెళ్తారా ఇట్లా పైరసినా.? !
ఉహు థియేటర్కి ఇంకా ఉహు అన్కోలేదేమి కానీ. పోతే పోవాల్లా అసల్ దాన్కి.
ఊమ్. థియేటర్వెళ్ళి చూడండి, పైరిసీ చూడొద్దండి.
ఫస్టా ఆ దురంధర్ వన్ అయితే దీంట్లోనే జాసిన నేను. మూవీ రూల్జూలో ఆ. ఆహ్.
ఊమ్ ఓటీటీలో చూడండి. ట్లా ఇల్లీగల్ వెబ్సైట్లో చూడొద్దండి.
ఊ ఏమై. అీ
అవి కేసెస్ అయితాయి అనమాట
వాళ్ళు వదులుతాండి వాళ్ళు వాళ్ళ ందే ఏం కాదు మన
చూడ్డం అలా తప్పేన్నమాట అందుకని మేమైతే చూడడాం చూడము అది తప్పది ఎవరికన్నా తెలిస్తే ఇట్లా ఆ కేసులు అయితాయన్నమాట
ఉ
అంతేనా మీరు ఇంకా ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ అంతా కలుసుకొని ఇట్లా టీవీ చూడడము అలా ఏం చేయరా మువిూష్ ఇంట్లో మీ ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇట్లా టీవీలో వచ్చిన మూవీస్
ఆ పడుగ రోజు ఒక ఈవెంట్ వేస్తారు కదా ప్రతి ఛానల్లోనూ ఆ ఈవెంట్ లో అయితే చూస్తాం అనమాట ఆ స్టార్మా వేస్తారు జీతెన్లో వేస్తారు
అ స్టార్మాలో ఏమి ఈవెంట్ వచ్చింది నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తా ఉంటాను అ ఇప్పుడు ఇక్కడన్నా కాబట్టి చూడ
యాప్స్ ఉంటాయి కదా యాప్స్ లో చూడచ్చు హ ఈ టీవీ లో వచ్చేవన్నీ కూడా మొబైల్ యాప్ లో వస్తాయి కదా
ఆ వస్త ాలండి టీవ అయితే ఉన్నది చూస్తాను స్టార్మా లేదు
ఆ జీఫై
ఇంకా మ్యూజిక్ తింటారా మీరు అలా టీవీలో మ్యూజక్
ఆ ఆ వింటా
ఆ ఏది ఏ ఛానల్ ఎక్కువ వింటారు అంటే జివని మూవీ జమ్ని మ్యూజిక్క లేదంటే స్టార్ మా మ్యూజికా
ఆ స్టార్ మా మ్యూజక్ జెమ్ని మ్యూజక్లా పాత పాట్లా సైకల్ కోవ ఉమ్ కబడ్డీ స్టార్ మా మ్యూజక్లా ఓ స
ఇంకా నైట్ అంతా మీకు ఆ నైట్కి చికెన్ అయినా మీరు చేసుకోండిది
ఆ ఈ రోజు మొత్తం అదే ఉమ్ ఫుల్ గా అంత నాన్ వెజ్ అ మీరు ఫ్రైడే తినరా
ఆ ఫ్రైడే కాబట్టి తినమండి మేము
ఉమ్ అయితే సండే చేసుకుంట ఉమ్ ఇంకా ఏం చేస్తున్నారు హాలిడేస్ లో
హాలిడేస్లో ఇంకేం చేసేదేం లేదు అంటే మా ఫ్రెండ్స్తో కలుసుకొని ఇలా ఈరోజు నిన్న నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళాము మళ్ళా ఇంకా ఫ్టర్నూన్ మీల్స్ తినేసి మల్ల ఆ కొంచెం వో మొబైల్ చూడము మూవీస్ చూడము చేజీ మళ్ళీ పనుకున్నాం మళ్ళా ఈ రోజు ఈ రోజు అయితే ఆ క్రికెట్ ఆడి మా ఫ్రెండ్స్ తో
మ్యాచులు ఆడుతారా
బిట్ మ్యాచ్ ఏం అడనాడా కా ఓన్లీ ఆ సిల్లీ మ్యాచ్ చ అంతే
హ్మ్ అందరు కలిసి కొంసేప్ పడుకోన్
ఆ బెట్ మ్యాచ్ ఆడేకి అంతమంది ఏమి లేము ప్లేయిం అట్లా ప్లేయర్స్ ఏమి లేరు ఎక్కువ అ ఓన్లీ టెన్ ప్లేయర్స్ మాత్ర మోనినార్ లే అందుకని ఇంకా ఊరికినే అలా తంటారు మిగతా ఒకరు బౌలింగ్ వేసాంటారు మీర్ తో ఎయిట్ ఫీల్డర్స్ తంతా ఇట్లా ఫీల్డింగ్ చేస్తంటారు
హ్మ్ రూల్స్ పాటించుకోకుండా ఆడిస్తారా మరి ఇ
హ్మ్ కప్ ఫ్రూల్స్ అన్ని పాటించే పాటించాలంటే ఇంకా ప్లేయర్స్ అంత ఉండాలి కదా
హ్మ్ హ్మ్
హ్మ్ మీరు చెప్పినట్టయితే ఇంకా ట్వంటీ టూ ప్లేయర్స్ ఉండాల ఇగ్ అది కుదరదు కదా అంతమంది లేరు లేరు కాబట్టి ఇంగా ఉన్న వాట్ ఉన్న వాళ్ళలో ఆడుకునేది ఎలా
హ్మ్
ఔట్డోర్ గేమ్స్
అ ఔట్డోర్ అంటే ఏముంది మాక్సిమం షటిల్ వర్కు అంతే
ఆహా షటిల్ బాగా ఆడుతారా మీరు
హ్మ్
ఆ షెటిల్ బాగా ఆడతారా మీరు అంటి
ఆ ఆడత కాలేజ్ లో ఆడతాంటిమి మేము రోజు ఈవినింగ్
ఆ ఓకే
హ్మ్ ఇంటర్ లో ఉన్నప్ ప్పుడు వాలీబాల్ ఆడ్ వతా నిన్నాం కానీ ఇప్పుడు అలవాటు పోయింది
మీ వాలీబాల్ వచ్చా మీకీ
తెల్సు అట్లా తెలుసు
ఆ
అప్పుడు బా ఆడతావు నేను
ఇంటర్ ఇంటర్మీడియట్ లో బా ఆడుత
హ్మ్
నే నేను నాకు కూడా వచ్చు వాలీబాల్ ఆడతా క్రికెట్ ఆడతా
హ్మ్ సరే మరి అయితే పండగ బా జరిగింది
హ్మ్ మాకు కూడా బానే జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ బా జరుపుకుంటాం ఇంకా
ఓకే ఓకే బాయ్
బాయ్